హలో
లోబలు
వినిపిస్తున్నారా
బస్తు మపిస్
తన్నవా
తన్న వింటవా
తిన్న
న
ఇందాకనే అక్కడ ఒక ప్రోగ్రామ్ ఉండే వెళ్ళసి వచ్చా
ఇ ఎ కాాలేజ్ పెంచకుమా ఏ ఏత వచ్చదిదానీ
ఆ వచ్చింది శ్రీలీల వచ్చింది ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నది
ఈ
ఎగ్జాక్ట్ సెవెన్ క వచ్చింది నేను ఒక్కదాన్న వెళ్ళా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ వాళ్ళు ఉన్నారు ఒక
మొత్త నుంచి రాలే గాని స్టీడీలు వస్తున్నట్టు పోయినాము
ఇగా మార్నింగ్ అంటే శారీ అంటే ఇబ్బంది అయిద్దని వర్కౌట్ కాదనేసి రాలేదు ఈవినింగ్ మీరు వస్తారేమో అనుకున్నా నేను
అందయే ముంటే
హ్మ్
ఇంగ రాలే లేకతే ఉత్తమనగుతారు
నీకుండేనా
ఆ అన్నయ్యా వీడియో కాల్ చేసిండే జూమ్ మీటింగ్ పెట్టిండా
అవునా
యా ఇట్స్ ఓ కి చాన్ రోజులకీ అందుకనే ఇంగా రీసన్లు చెప్తే ఎందుకులే అని
అ ఏము లేదు అక్కడ
అవునన్
ఏం లేదు డీజే కూడా ఎవ్వరంతా ప్రిఫర్ చేయలే మొత్తం ఖాళీగా ఉన్నది కొద్దిగా మ్యాజ్ దాకా
సాయంత్రం సాయ్ మ్ యింత్రం అయిపోయింది డిజే
ఆ
వాటర్ స్తున్నాయి నవ్య కాల్ చేసి చెప్పిన్ సాయిన్ త్రం అయిపాన్ డీజే అంతా
అవునవును మేమ్ పోయినప్పుడు కూడా అంతేం లేకుండే చేసేటోళ్ళు చేస్తున్నారు మేమేమో పిక్స్ మే పిక్స్ దిగినాం ఇగా
అ
ఫిక్స్ దిగేసి వచ్చేసినాం ఇగ పిక్స్ దిగి ఆ మ్ ఆమె వచ్చినాక ఆమె జూసేసి వచ్చేసినాం ఇగా స్కూటీల్ తెచ్చిరు స్కూటీల మీద వచ్చేసినాం ఇగ పాపం మీ వాళ్ళే రెండు సార్లు తిరిగిరు మీ డిప్లొమోళ్ళు
వచ్చిరా
హూ స్కూటీ తీసుకొని వచ్చిండ్రు రెండు ట్రిప్పులు కొట్టిర్రు ఇగ ఏం స్పెషల్
మాయసూర్
ఉప్మా నా అయ్యా
మా హూ
వంశీ చూస్తుండా
అవును
ఉమ్
పాడే య్య మోత్తం పాడే
పాపం అంత మంది గర్ల్స్ పెట్టుకొని ఏం అంత బయపిస్తురా నే
అదే అంటే నేను తినాల అని చెప్పిన అలాంటి వండుకుంది ఏపిల్ల ప్రసన్న పోలే పోలే పోలే పోత ప్రియ పుయ్యింది
ఉ
తోల సబన్ ద
అవునా
సంత ఈరోజు
ఉమ్
సండే సండే కాదు మొన్ననే త్రి డేస్ బ్యాక్ ఆ జాయిన్ అయింది బాగుంది అక్కడ మొత్తం ఆ శిల్పారామం ఉందా
ఆ
పరామం నుంచి ఈ ఒక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంతే ర్యాపిడో బుక్ చేసుకొని పోవాలి మ్యాచ్ కంపెనీ ఆహా లేదురా అందుకని చెప్తున్నా అది ఏడుంటది అని అందులోనే లో పడనే హస్ తను ఇన్స్టిట్యూట్ అన్ని ఫ్రీ ఫుడ్ అన్ని ఫ్రీ
డ్యాన్స్ వీడియో అంటా
ఎవరు ఎవరు ఆడుతారు సాయి న
కాల్ ఎశ్వాన్
మేడమా
మేడమే
అడ కెమెరాల తీసిరు అడ ఎవ్వరు లేరు క్లాస్ వాళ్లు తీపిద్దామంటే వీడియో రవికాంత్ కూడ తర్వాత వచ్చింటు టవల్కి అట్ల
ఉ
అయితే ఏం చేసినాం అంటే మళ్ళా ఇంటికి వచ్చినాక ఇంటికాడ చేసినాం సేమ్ డ్యాన్
ప
ఆ వీడియో పంపుతాలే
ఇంటికడ ఎసిర
ఆ స్టేజ్ మీద లేదు అది ఎప్పుడు తిరుమల్ వాల్ గ్రూప్ల
ఓ పంపుతారంటన
ఏమో అడగాలి ఇంకా అడుకుంటే పంపుతారు కావచ్చు
మ్ ఆమె వచ్చినప్పుడు ఎంత ఫోజలు చేసిరో తెలుసా, అ జరుగురు జరుగురు అనే లోపలనే ఆ అర్ధగంట నుంచి సైడ్ ఇయ్యండి సైడ్ ఇయ్యండి అని మొతుకున్నాడు కాని, ఆమె వచ్చి కరెక్ట్ ట్వంటీ మినిట్స్ ఉన్నది
అంతే మర అది ఆమె కె ఎన్ని లక్షలు తీసుకో అప్పుడుకే
మొత్తం వచ్చింది ఉస్తాడు ఉస్తాడు ఉస్తాడు, నాకు సినిమాకు రాల నా సినిమాకు రావని పెట్టింది, ఆమె ప్రమోషన్ ఆమె కొట్టుకోని పోయింది ఇంకేమున్నది, మంచి లవ్ యు లవ్ యు అని చెప్తాంది
చెప్తా నేను
ఫ్లయింగ్ కిస్ లు ఇస్తుంది మంచిగా ఇంత స్లిమ్ ఉన్నదే
బావుందా నీట్గా మంచిగా
హ్మ్మ్ బాగుంది కానీ మేకప్ అయితే ఫుల్ వేసుకొని వచ్చింది ఫుల్ ఆజా ఆ ఏంగాని బిసలేసలు మొత్తం తెల్ల కోతిలెక్కనే ఎక్కడే కనిపిస్తుంది ఏ ట్వంటీ మినట్స్ ఉన్నాది కరెక్ట్గా ఇంకేంటి మరి
తిన్నారా
తిన్న
ఏం కూర ఓన్లీ సా
చాటడే పప్పడు
ఏను ఫోర్త్ యి త్రీ థర్టీ ఫోర్ కి తిన్నాము ఇగా
ఉం అవును సిరి చెప్ ప్పింది వచ్చిన లేట్ అయింది చాలా
అవును ఏ ప్రాజెక్ట్ ఎక్యూషన్ ఉండే ప్రాజెక్ట్ ఎక్యూషన్ వల్ల లేట్ అయ్యిండే సిరి కోస లేపోతేప్పుడో మల్లె థర్టీ కే అయిపోయిందీ
ఉం లెవెన్ థర్టీకి ఎ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అది
లెవెన్ కీ స్టార్ట్ అయింది ఫస్ట్ మాది పర్ఫార్మెన్స్ మాదీ లీవెన్ థర్టీ వరకు అయిపోయింది. ఆ మాదే ఒక ఆమెది ఉండే ఆమె వెయ్యిలే ఉన్నాయి. మూడు నాలుగు క్లాస్ ఫస్ట్ అంటే కలుస్తా మా ఏ ఆ మా ముందు ఒకబ్బాయి చేసిండు
చేసత్ కొద్దిగ ధైర్యం వస్తది అనమాటా అందుకు ఉ
పటుమ్ సారీస్ మంచిగ కట్టుకోలేదేమో జారిపోయే లెగ్గిన్స్ మీ వా కొనేసర్కి అది
కాదు లోపల అది వేసుకొని అది పెట్టుకునేది ఉండే
ఏ అది కింద కుచోనిక రాదుగా అది గినచనే కంఫర్ట్ ఉంటది
ఆ అలెగ్గిన్ జార్ జారు పోద్ది లోపల పురుకున కట్టేది ఉండే
అదే అదాను న్నాం నేను కూడా
హు
దానికి కట్టి కట్టుకున్నాం ఫస్ట్ టైం కద సరే నే నీకు ఇదే పస్ ఇదే పస్ట్ చిన నా చంపేసి ఏ మ
తోపులు వచ్ ఫిక్స్ అయితే మసలు వచ్చి తేమేదాని
అవునవును గిఫ్ట్స్ బాగ వచ్చినాయి కదా వాళ్ళు ఎంత చన్నంతేవా
ఆ అవునవును చూసినార ఐకాన్ ఫోన్లా
ఇక డ్యాన్స్ ఏకపోయినా ఫొటోస్ మంచిగ వచ్చినయ్
ఉమ్ ఫోటోసైతే మస్త్. ట్లొచ్చినయ్. వైకాంతన్నాడు ఒక ఫోటో వేదో మంచిగుంన్నదని అసల. కల్లయ్ చ్ కల్లెక్స్ప్రెషన్ మస్తుందని. తల్లెక్స్ప్రెషన్ బాందంట ఒక పిక్ ఉన్నదట మంచిగుందంట. ఐ కాంటంటను. ఇందాక కల్సేసొచ్చినం.
ఔనా.
ఏం లేవు బస్సుల్లేవు ఆటోసేదిక్కున్నాయ్ ఇంక నల్కొద్సేప్ నడ్చుకుంటొచ్చినాం అంతలోపు ఒక ట్రిప్ప్ యెళ్ళేసి వచ్చిర్రు ఐవీబీకి సెకండ్ ట్రిప్కి రొండు బైకుల్ దీస్కొనొచ్చిర్రు. రొండు స్కూటీల్ దీస్కొనొచ్చిర్రు కృపా ఒకటీ దట్ పాండా ఫెలో ఒకటి. ఉమ్ రండింగ ఇగ అందరమొచ్చేష్నామిగ ఎంతమంది సిక్స్మె కరెక్ట్ వన్ టెన్ మెంబెర్ హ ఇ రావు అహ ఒగ ఎయ్ట్ మెంబర్స్ దాకున్నరంతే. ఉమ్ ఎవ్వర్ లే అందురెళ్ళిపోయ్నారు మ ఫా మార్నింగొచ్చిర్రు మార్నింగనున్నారా.
నే డిపెండ్ మొత్తం.
మనోల్లు.
మనోల్లెవ్వర్లేరు మన.
మీరిద్దరే మంచిగ రెడైవొచ్చిందనుకుంటా.
ఇద్దమొచ్చినం కల్సి అట్ల నవ్విచ్చిర్రంతే.
ఉమ్ వామ్ గామెందగట్లొచ్చినది ఆకులదైతే. సూల్లేకబోయ్న ఈ రోజు నేను ఫేసు ఇందాక పొయ్నప్పుడు.
ప్లేస్లు మారుద్దాం
ఉమ్
వొ బాలో కొందు కొడు తింటరే.
ఉమ్ అ జీన్స్ జూష్నవా ఒకసారి. నావె జీన్స్ వామో వేరున్నది. ఆకిలదైతే ఇంగ కర్రె మొకమైపోయింది.
హిప్స్ ఆమె మొకము.
అయ్పొయ్ందా ఆ.
స్వరేలింగ మరి
ఉమ్ చరే సర్
లేట్గా కనిపట్టు